హలో వినిపిస్తుంద
ఆ
ఓకే ఓకే లేద్రే ఇంకా నదిన్నావా
ఆ నేను కూడా తినలేదు అక్క
ఓకే పనిలఐబయాయా ఏం చెయలేద్రీ నువ్వు
నేను కూడా మాాలుగు బయట కూర్చోన్నాను
అవునా పనులు అయిపోయాయా
హ్మ్మ్ అయిపోయాయి
హ్మ్మ్ సరిపోయింది నాది ఏందుో చేస్తామన్నా ఇంకా అవల మా ఇంట్లో పనులు టిఫిన్ చేయాలి మె తిన్నావ తిన్లేదా